మనకెందుకు ఇంత తక్కువ వచ్చింది
నయిట్ నాలుగు వేస్ట్ అయినాయి
రిసీవ్ కాల్స్ ఆ
ఆ నానికి కాలదు స నిమ్ ఉంట
మళ్ళీ అది సపరేట్ గా పడుతుందా
ఏ ఉంటా తెలిదు
ఆ సార్ కి మెసేజ్ చేయ్యలి ఒక సారి
స మ
అ
అయిన వైషు తో అట్లీ ఉన్నవ
లేదాడా నేనే ఏం అన్నలే నార్మల్గా చెప్పా అసాం నేను అను అకున్నా అవసరం లేదు లే అనుకున్నాను అంతే నేనే ఆ పాప కి చెప్పలా
అనుమానిస్తోంది
ఏమాలే
ఉమ్మ్
వాళ్ళందకీ రెఫర్ చేసిందే నేను మా దగర కోచుపిస్తున్న వాళ్ళందరికీ రెఫర్ చేసిందే నేను పాపమని
తూర్సయా
అవును నువ్వు రెఫర్ చేసినావా చాలా మందికి అడుగు ఒక సారి
ఏమని ఆ మనీ లాస్ట్ లో వస్తుంది టాస్క్ అయిపోతే వాళ్ళే వేస్తారు
సెపరేట
హ్మ్
ఉహామ్ ముందు మౌనికా వాళ్ళది కూడా అట్లా పడింది
హ్మ్ ఏమో
హమ్
అయినా ఆపాప కి ఎందుకు అంత వచ్చింది
అదే కదా అర్ధం కావట్లే
హ
ఊరుకేకన్నా
నిజమంటే చెప్పిందను ఇ
గత సష్టంజ అంతే కదా
ఎమోలే నేను అడగను ఆ పాపే చెప్పింది స్క్రీన్ షాట్ కూడా పెడతా కావాలంటే అని
ఆహా నువ్వు ఫోన్ చేస్తుంటానా అ పాపే ఫోన్ చేసన్నా
ఆ పాపే చేసింది ఎంత పడింది అని
మళ్ళీ నీవు రిసీవ్ కాల్స్ అయిపోకనే మనీ వచ్చిందండి
హామ్ ఏమోనే నాకేం తెలుసా అవి అని నీకే తెలియా నువే కదరా రెఫెర్ చేసినవి
దీనికి
ఇంకో సారి వేస్తారేమో మ్మళ్ళీ ఆ
దీనికి అంతా హెడ్ నువ్వ కదా
హామ్ నీలా కానీ ఆ పాపకే ఇప్పుడు టాస్క్ రాలె
అవునా
హామ్
అది ఫోన్ ఏ ఫ్రెండ్ అది
అదే రాల
రిఫ్రెష్ జేమను
ఎన్ని సార్లు చేసిందో ఆ పాప
నాకెంతవడింది పదముడువందల హు
నవేన్నివేస్తాయ చూడు ఒక సరే
ఫోర్ పావని రెండు మౌనిక రెండు హలో ఊ పావని వాళ్ళు రొండు చన్ నా పబలు మౌనిక వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్ చేసినాక ఎతి అది కాల్ లిఫ్ట్ చేస్తాం కదా
అ
అద అమ్మటే కాదు ప్రోగ్రెస్ ఐతది ఒక టూ సెకండ్ త్రీ సెకండ్స్ లో
ఆ
ఉ ఆ మౌనిక ఫన్ చేసింన ఏమటై నాకు మళ్ళీ ఫన్ చేసంది రిటర్న్ కాల్ వయిస్ కాల్ నిన్న మా తమ్ముడు హిందీ ఛానల్
అదే మనం మనకి ఛాన్స్ వస్తుంది కదా మనం అప్పుడు అట్లే చేయాల మన మావన్నీ పటిచూకొం పాపం మేం మటన్ చేసాం ఈ రోజు
క్యారీగా
ఊ ఊ
ఇది
లేద్
ఎందు పెట్టినట్ అయున్నయా
అ
ఎండ బెట్నారా ఎండ బెట్నారా
ఏందీ
డువ్వకుర మీకు అండి పెట్టిన కూరలు బార్లు అల్ల ఉంటాయి
ఎప్పుడు అట్లా చెయ్యాల
సోమవారం అంటే ఇష్టం
మీర్ చేస్తారా
మేం మనుషులం కదా
ఏమో నాకేం తెలుసు మేం చెయ్యం అట్లా
కేసరీ
నికే
సంగట దింపిథింగ్ డౌనుడు
నాకు తినబుద్దె కాదు అసలు మక్కాయే మటనే తిన్ బుద్ది కాదు అ
ఊ టవును నిన్ను అడగాల్సిన ఒక టాపిక ఉ
కొలుసే కడుగుతా
ఊ ఒకేల నిన్ను అడిగారు ‌అనుకో జోతి నీకెంత వచ్చిందని ఏమో తెలీదను హలో
అదే సరే
లేదంటే రాలే అని చెప్పు అంతే మీదచ్చిన ఏమ్మట్లే అట్ల మీ అమ్మకు ఏసేయ్ ఉ
నేను అదే అనుకున్నా
ఉ
ఒక రెండు వందలియి
ఏ ఊర్లో
నువ్వే
ఎంత
ఏడు వందలొచ్చింది కదా రెండు వందలు ఇయ్యి రెండు వందలిచ్చేసేయ్ అంటి
అర్థం గాలే
రెండు వందలా చ ఏడు వందలొస్తుంది గదా
ఎప్పుడెళ్లాలి
రెండు వందలిచ్చేసేయ్ అంటి
హ్మ్ మీ సారా ఏముంది అయితే రెండొందలు తీసుకొని ఐదొందలు అందంట ఆ సరే అన్నా అంట వద్దులే అందట అది రెండోందలు గూడ
అ
ఉండిలేమ్మ పెట్టుకమ్మే స్వామి అంట పాపం మొన్న గూడ వేసింది రెండు వందలు వేసినాదిలే
ఆ
ఆ వంద రూపాయలు ఏమో అనుకుంటా వంద రూపాలో రెండోమ్దలో ఎంతో ఏసింది మొన్న రీసెంట్గా అడుగుతానే
మహితా దాంట్లో పదిహైదు వందలన్న వచ్చిండుంటే బా ఏం మరీ తక్కువోచ్చేసింది నినా మనమొచ్చిన ఛాన్స్ నేన్ సరిగ్గా వాడుకోల
ఉమ్
రేప్ పెట్టన ఫుడ్
ఆ
మా చెల్లెలు
ఏంది
కడుక్కో కుక్కలేస్తానయ్
ఏందీ
చ చంద గిన్నెళ్ళే చందనా వల్తో ఆయిన చందనాకు ఫోన్ పే లేదు మే ఉమ్ చందన వాల్లోచ్చేసి నాతో గొడవ పడతారు మీరు ఊరికే అని చెప్పా ఎందుకు మాట్లాడమే టే ఆ నన్నడిగిందా, చందనా నన్నడిగిందా?
అహా అడిగిందెవరు
చందనా
ఉమ్
ఆ మీరే కదా గొడవ పడింది అని చెప్తే ఆ అప్పుడు నేను తప్పు నేను తెలిసోకుండా మాట్లాడినప్పుడు నేను సారీ చెప్నా గదా మళ్ళీ తర్వాత వే కదా గొడవ పడిందంటె నాకప్ ఆ విషయం మీద్నా కోపం అన్నింది అందుకే గొడవ పడ్డా అని చెప్ప మళ్ళీ బయటికి పోయినప్పుడు గూడ నన్నేప్పుడు పిలిచివే అని అడిగా
ఎవరూ
చందనా
నిన్నడిగింద
ఉమ్ నేనసలు బయటికే పోను కదా మే అని చెప్ తె అదే గదా నేనెప్పుడు పోయినాన్నది కాాలేజ్జుగ్గుడా నేను ఒక్తే పోత వాళ్ళతొ పాటె పోను
ఉమ్ నిక్ మెసేజ్ జేసిందా
ఉమ్
మెసేజ్ జేసిందా
ఉమ్ నేనే
సడన్ గా ఫ్రెడ్ మీద పొగ్గు కొచ్చింది
అడిగే దానికి ఆయిన్ని ఏం చెప్పినాడు ఆ రోజు రికార్డ్స్ ఇచ్చినప్పుడు చూసినాడు కదా
ఎవరు నేనా
ఆ నాకేం నాకేం చెప్పలే నాకేం చెప్పలేదు నేనే జ్యోగిలా చెప్పా ఆ పిల్లోడే అంటే ఆ ఆని కామ్ అయినాడు అని చెప్తే
నే అడగాలంటను ఇప్పుడువాని శ్రీనాథ్ కాగాని
ఏమని
మాములుగె ఏంటి మల్లా హలో హలో లగు టై మైనంది జుడు
ఆ సరే